హలో
చెప్పండి ఎవరు
మేమా ఎవరైనా మాట్లాడుతున్నారండి ఎవరు అని కొత్తళ్ని అడిగినట్లు అడుగుతున్నారు కొత్తళ్లోకి అయితే మేమెందుకు కాల్ చేస్త స్తము
ఏమం ఫస్ట్ తెలియదు ఎందుకు ఎవరాఅని అడుగుతానుమంట
ఆ నెంబర్ తెలిలేదాండి మీకే
నెంబరు చూసుకోలేదండి
అవునా ఏనిద్ర పోతున్నారా
ఇప్పుడే నిద్రపో లేసి కోమల నుంచి బయటికి వచ్చా
కోమాల నుంచి బయటకు వచ్చినారు ఏం కోమాలకు ఎవరు గట్టిండిపోయినామండి
నిద్ర కోమ అంటే కొట్తే కాదు
ఎ పో కోమాల పోయినా అంత ఎవరు కొట్టింట వెళ్ళారా అని కోమలాకి
సుష్మ కొట్టింది కొట్టిని పెల్ళం రాక్షేసేందుకు కోమాలక్
పెళ్ళాము బాగు పెడతది గాని కొడతుది అని ఎందుకు అనుకుంటున్నారు మీరు
కుట్ది కాటి పోయిదం
అవునా మళ్ళా అంత తొందరగా ఎందుకు వచ్చినారు మీరు
మనసుతే ఎకు నల పెళ్ళాం కూడాడదామ మకన్నాం
అన్న మల్ల కొట్టారా మీ పెళ్ళాన్ని
దరకాల దరకాల దూరకుది ఏమో తెలియదు వెతుకుతుంటాన
పారిపోయిందేమో చూడు ఇంట్లో నుంచి
ఏమో చూడాలి
కాకపోతే ఏం చేస్తారండి మీరు
ఏ తమకం గగాడ కొట్టుకొని పోలారం వత్త
పెడతాయండి గడ్డి
ఆ ఇ బిడ్డలు పెడతారు పెద్ద బిడ్డ చిన్న బిడ్డ
మీకు ఇద్దరు పిల్లలా
ఆ
అందుకేనా అందధీమాగా ఉన్నారు
అంతేకదా
ఏ ఏదో ఫ్రెండ్ కదా అని పాపము చిన్ననాటి స్నేహితులు అని మాట్లాడుతుంటే ఇష్ట ఆధారం కొద్దిీ మాట్లాడుతున్నారు కదీ మాటలు
మాట్లాడాల అనిపించింది మాట్లాదినం
ఏం చేస్తున్నండి ఇప్పుడు
ఏ చేయలే ఊరినే కూర్చున్నాం ఫోన్ వచ్చింది ఇప్పుడు మాట్లాడుతా ఉన్నాం మొహం కడుకొని బయటికి పోవాలి.
ఏం బయటికెమండి ఏమన్నా ఎళ్తున్నారా ఎక్కడన్నా?
ఊ నువ్ అక్కడోలే ఊర్కు మాములే కదా. పర్సనలు
మామూలే అని నాకేం తెలుస్తది. మామూలే కదా అంటే.
మాముూలు సాయంత్రం ఐతేనే బయటికి పోతాము కదా అట్ల అంతే.
ఆ బయటికంటే ఎక్కడికండి? ఏమన్న షాపింగ్ క లేదంటే ఏమన్న ఫ్రెండ్స్ ఉ. ఉ కలవడానిక లేదంటే ఏమన్నా తె తేవడానిక? ఆ హలో
ఆ
ఏం సమాధానం రావట్లేదు.
సేవం ఏం
ఆ
దేవ సవా ఇప్పుడే పోయి గుడికి పోయి వచ్చినాము.
ఓకే సరే సరే.
ఇంట్ల కూర్చున్నాం పొదువాకా
ఒందో కుర్చునార. అందుకే టైం పాస్ చేస్తాం అని నేను కాల్ చేసా కాసేపు. నువ్వు పది నిమిషాలు అలా మాట్లాడితే మైండ్ రిలీఫ్ ఉంటాది. కొమలో నుంచి బయటకి వచ్చారు కదా ఇప్పుడే. పాపబ్ ఇంకేంటండి చెప్పల. ఆ చెప్పండి.
అలో
హలో చెప్పండి! ఏమి ఇనప రావట్లేదా మీకు కాలు.
ఇనపడకుండా ఉంటేనే అందులో అలో అలో అలో అంటాడదండి.
అవునా
ఆ మాకి కు రొండు కుక్కలుండాయి. ఆ కుక్ కొంచెం కదిల్స్తా ఉంటే డెప్త్ వెళ్లిపోయినా. ఒకటెమో బర్గె కుక్క ఇంకోటి ఏమో అక్కడచ్ కిళతత ఏమో కుక్క
ఆహా వాళ్ళ కుక్కల అయితే తమరేమయితారండి, అట్ల మాట్లాడుతున్నారు పిల్లల్ని పట్టుకొని.
నో స్రూపి కుక్ ఉంది. ఇంకోటి స్నూపి కుక్క
ఔష్నుపి ఔష్నుపి మీ చిన్నమ్మాంటారుగా ఆ ఎలా ఉంది బాగుంద అండి?
ఆ బాగుండు
ఎట్లా ఉంది.
అ అది ఎవరు మీ ఫ్రెండ్స్ రాలేదే వచ్చే కొరుకుదాము అంటారు
అవునా వాళ్ళ ఫ్రెండ్స్ వస్తే ముక్కల్ చేస్తార్ దాన్ని కి ముక్కలు తింటే ఇంకేం అందది
ఆ స్
ఆ మీరు సరిగ్గా పెట్టట్లేదంటే ఈ మధ్య ముక్కలు అదే అంటున్నా దది
నిజంగా
మా డాడీకి సాల కస్తయని చెప్తా ఉన్నట్లుంది నాకి ముక్కల్లన్ని ఇగ వర్షాలు బాగున్నాయండి మీకి
మాకు నిన్న వర్షం బాగాపడింది ఫుల్లు వర్షం
ఆ పదున్లు అయినాయండి ఏమైన సేద్యాలు ఏమైన చేపిస్తున్నారా పొలాల్లో
యా పొలాలు సేద్యం చేత్తం
ఏమి
ఎవరు పని చేయట్ల ఆడికి పోయి
నువ్వు చేస్తావని కాదండి మీ కోరి కిచ్చిన వాళ్ళు గుత్తకు ఇచ్చింటారు కదా వాళ్ళు ఏమన్నా చేస్త స్తున్నారా తెలిసిందా మీకేమన్నాని అడుగుతున్న పొలంవి
ఆ ఉండదు గుత్తకి చేసుకుంటాం అంత
అవునా ఆ ఆ అహా అది నాకు ఎప్పుడుూ ఆఫీస్ కాయలిస్తారు కదండి ఇత్తనం టైమ్ లో
ఇంకా ఈ లె
ఇస్తే మాకు ఒక ప్యాకెట్ తీసి పెట్టండి
ఇదేమన్నా జగన్ ప్రభుత్వమా ఇచ్చేకీ చంద్రబాబు ఎప్పుడియ్యాల
యా ప్రభుత్వం అయితే ఏముంది లేండి వస్
విత్తనాల కాయలు ఈ పాటికి ఎప్పుడో ఎ ఇయ్యలా ఇత్తనాల కాయలు ఇంతవరకున
మా ఇంటి పక్కన అబ్బాయి సచివాలయంలోనే నండి చేసేది వాళ్ళకి వచ్చినట్లున్నాయి కొన్ని తెచ్చి పె ట్టారు కింద అంటే ఆఫీస్ కాయలు వచ్చినట్లు ఉన్నాయండి
ఏమో ఎవ్వరు కట్ల మాకు ఫోన్ చేయలే
అవునా ఏమో చేస్తే మాత్రం మాకొక్క ప్యాకెట్ అండి ఎందుకంటే ఈ లూజ్ కొనలేకపోతున్నాం హైరేట్ అయినాయి
ఫోన్ ఒత్తే చెప్తాం
ఉ ఎన్ని ఎకరాలు ఉందండి మీకు భూమి పొలం ఉందని తెలుసుగాని ఎంతుందనేది నాకు తెలియదు
హూ అదేం ఉంది ఓ నాలుగైదు ఎకరాలు
ఆ
ఓ నాలుగు ఎకరాలు ఉంది నా పేరు మీద
నీ పేరు మీద నాలుగెకరలు ఉందా ఓకే ఉ
మ్
ఇంకేం చేస్తున్నారు
ఎప్పుడు వెళ్తున్నారండి ఊరికి మీరు
ఆ
ఎప్పుడు వెళ్తున్నారు మీరు ఊరికి
యాడ కుదిరిద్ది ఇప్పుడే ఎల్లేది లేదు
ఏ వర్షాలు పడుతున్నాయి కదా కొంచెం అట్లా పోయి చూసుకొని వాస్తే ఐపోద్ది కదా పొలం సైడు
పైసలు ఎవరైనా భార్య కొట్లాడ పెట్టుకుంటుంది మా ఇంకా మా ఊరికి పోతే ఇంకా కొట్లాడ పెట్టుకోద్దు
ఎందుకు ఎన్ని కోట్లాడుతుంది
ఏందో సి టి కి పోవాలంటే నాకేమో డుటీ కి పోయేకి ఇట్లే సరిపోతుంది డబ్బులు రాట్లే ఏంచేయాల అని ఆలోచన చేస్తున్న
ఆ ఏదో ఒకటి చెయ్యండి ఫ్యామిలీ ఎప్పుడు ఫ్యామిలీ అయినా పెట్టుకోవాలండి పెట్టుకోలేరు ఇగా మీరు
పెట్టుకోవాల కావాలంటే సిలబస్ ఇంట్లో
ఆ
పలుకుర పప్పు బెల్లానికే సరిపోతుదింకా యడ ఎత్తి పెట్టేది
అన్నీ మీ భార్య చూసుకుంటదని నాకు తెలుసు ఎందుకంటే తను మాట్లాడుత ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు మాతో తెలుస్తా ఉంటుంది మీరేం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదండి పప్పు ఉప్పు అవన్నీ తెచ్చినా అవన్నీ తెచ్చిన పెట్టినాని ఓన్లీ పాలు నీల్లు పెరుగు తేస్తే అయిపోతద
సిటీకి పోతారంటే కదా ఒక ఐదు వేల పెట్టుకో ఇబ్బంది పడ
మీ భార్య కి చెప్తే ఇంక నన్నీ కొడతది పట్టుకొని ఏమండి తెలివు ఉందా లేదా ఫ్రెండ్ ని ఇంత అధ్మమానంగా పెంచుతునారు మీరు కూడా అట్లా త ఎట్ తిన్నారు అప్పుడు చిన్నప్పుడు పట్టుకొని ఎందుకు అంత ఇదిగా అంత ఇదిగా పెరిగినాడు మా మా మీ ఫ్రెండ్ అని అం టది భార్య కి తెలిస్తే గిన ఎందుకంటే పాపము ఎన్నని తను కూడా కష్టపడి చ్చేస్తది అని మీకు తెల్దండి లేడీస్ కష్టాల్లో అంటుంది
అ
అలాంటప్పుడు ఏం చెప్పు ఏం చెప్తాం మనము ఏం మాట్లాడలేము
అ
ఆ
సరేలే అప్పుగాన్న ఇ
అప్పుగా యాటు నుంచి తెస్తారండి నాకే దికన లేదండి మీకేమి ఇచ్చేది నేను నేను ఏదో మా హస్బెండ్ అ చేస్తామని మా హస్బెండ్ సున్నా పెట్టబట్టినాడండి
తావుంటే ఎవరితో మాట్లాడుతున్నవాని ఉంటా
ఏం మాట్లాడండి ఇంకోక ఐదు నిమిషాల్లు ఏం కాదు గాని ఏంటి కొడతారంండి ఫ్రెండ్‌తో మాట్లాడతానని కొడతారా ఆ హలో ఓకే అండి ఉంటాను మీకు సాలయిన